ఆ
ఏమైందంటే మొన్న ఉగాది రేమనంగా ముప్పాలోలు, మా ఇంటి ఎంగ్ గోళ్ళు ఉప్పలం పెట్టుకున్నారు.
ఆహా
పెట్టుకుంటే ఆమె ఆ ముందు రోజు వచ్చి చెబ్బిపోయింది. సరే ఎట్లా చెప్పిపోయింది, మరి పోవాల పో ఇగ రేపు పొలమ పెట్టుకుంటాటం, చెప్పిపోయింది అంటే సరే అన్నాడు. తెల్లారి ఇగ స్ స్నానాలు చేసినాం మల్లొచ్చి పిలిచపోయింది ఇ పదే ప్ పోదాం అనుకున్నాం ఇగ తినే టైమ్ కి సాయంత్రం అయితది గా ఇప్పుడేం వంటలు ఏం వండుతారు, అని ఇగ సప్పుడ్ గాకుంటే మా అత్త వచ్చింది. ఖాతం వాళ్ల ఇంటికి పోనే పోవద్దు, వాళ్ల ప్రమ్ మంచిది కాదు, నల్ల ముప్పలమ్మ పిల్లల ఎంబడీ పడ్తది, మీ ఎంబడి పడ్తది అయి పుడి. ఇం గోసబడి ఉన్నాడు మేనా గోసబడి అన్ని ది చేసి చర్చి లో పోయినాం మళ్ళీ ఎందుకు ఇది అంత కంప అవసరం లేదు, ఏమోద్ అన్నది ఏమ వద్ అంటే వాళ్ళ అమ్మ మాటలు పట్టుకొని ఈయన కూడా ఏమ వద్దు వాళ్ళ ఇంటి. అవసరమా పోవుడు నిప్ తిన బుద్ది దయి తే చికెన్ ఉన్నాది గా అది దిన్ రాదు అనా అంటే ఎవడన్నా చికెన్ కి ఆశపడి పోతాడ, మటన్ కి ఆశపడి పో. తరా ఏదో మాట కొద్దీ పో పిలిచినప్పుడు పోవాలి అంటే అవసరం లే పోతే మాత్రం మంచ్ దు ఉండదు అని అంటే, ఈ సరే మీ ఇష్టం అన గాని అని మీరు ఇంగా మా ఇన్ని ముంగటోళ్ బూ న్. టేబుల్స్ కూర్చొని మాట్లాడతాన మాట్లాడదంట ఆ మే వాలన్ బి తానికి వచ్చింది ఆ ఇంటి ఆమె వచ్చి మాద్ దయ్యాళ్ బ్ కొంప మరి నాక్ దయ్యాల్ బట్ త్తేయట మా ఇంటికి ఎందుకొత్తరు అని ఇగ ఆమె ని రమ్మన ని అనుకుంటా రోడ్డుమీదికి పోతాంది వామ్మో ఏవర్ అవున్ నన్నది మేము నన్నది ఏం కదా మేం ఎందుకు అన్నాం. అసలు పోరాం పో ఇష్టం ఉంటే పోతారు లేకపోతే లేదు, అని మేము డిస్కర్షన్ చేసుకుని కూసున్నం. మళ్ళ నేను అక్కడ ఉన్నప్ ఇప్పుడు మళ్ళ వచ్చినాడు మధ్యాహ్నం మా ఇన్ టికి మా మా ఎరాల్ వచ్చి రజితక్కని రమ్మను అన్నం తిని పోతది, భోజనాలు అయినాయి అంటే మా అత్త అన్నదటగా అన్నం తిన్న అన్నం తిన్నది పడుకున్నది ఏమో చెప్పిందట.
ఆహా
చెప్తా మా దీన్ని నా ముస్ మస్తు బాధయింది ఇట్లా అంటదా వచ్చి ఇంటికాడ తిని పోతానికి ఏమైంది, అని ఇగ వచ్చినోళ్ల అందరితోని చెప్తందటె. ఇట్లా అన్నది గాని టికి పోతే ఇట్లా నా అంటే నేను వీళ్ళ విళ కూడా వీల్ పనుకుంటే పోయినా ఏదో సాటుంగ పోయి ఒక మోక్ ఒ ఓ ముద్దన్న తినోత్త అని అనుకుంటాన, మా ఇంటి ముందట ఆమె కూడ్ నేనొక్కదాన్నే ఎట్లా బోనురా నువ్వు కూడా రా రాదు, అంటే ఈ పిల్ల బంట లేదు ఈ పిల్లను తీసుక పోతే పూసుకున్న ఏమన్నా అయిందన్. ఏ నన్ను తిడతారు ఈ ఎవరికన్నా ఇచ్చి పోదామంటే ఎవ్వరు లేరు. ఎట్ల గావలక్క కొంచెం సేపు ఎవరన్న పట్టుకున్న మన ఇద్దరం పోయే మల్ల చూడకుండా పోయి. తలకాయ తిని ఒత్తే అయిపోవ్ అని ఇట్లనే అనుకుంటు నువ్వు ఆమె కూడా ఎవరు నువ్వు రాపోతే నేను కూడా పోను రా పిల్లల్ని వేసుకొని నేనేం పోను ఇగ అంటే అననీదు తీయరాదు అంటే ఓ మాట అంటారు సప్పుడు ఒప్పునని ఆమె వాళ్ళ ఇంటికి పోయింది ఈమె మా ఇంటికి పోయింది చ
ఆహ
ఇగ నిన్న అదే డిస్కషను నాకు ఫుల్లు బాధయింది అట్లా అనేసరికి అంటే ఇగ వాళ్ళతో నేను ఏం మాట్లాడలే
ఊహూ
ఇగ మా పిల్ల పొద్దుగాల్నె వాళ్ళింటికి ఎప్పుడు మాదిట్టుగాడును ఈమె ఊకే పోయేది వాళ్ళ ఇంటికి
హ్మ్
మనం పోయి అసలే మనం అసలు బయటికి ఎల్లనిత్తలే మాఅత్త పిల్లలు బయట పోత అంత ఆగమవుతారు ఎందుకు అని ఇంటంటలే అసలే కట్ ఇ కట్టేసినట్ అయింది వాళ్ళకు ఇగ నిన్న పొద్దునేళ లేవంగానే ఉరికింది వాళ్ళింట్లకు ఉన్ని కర్రీస్ కూడా ఏం లేదు
హ్మ్
ఏసుకొని పోతాండు ఇక అట్లనే పోతాంటె డు షాపుకి తీసుకో షాపుకు పోతాండా వాళ్ తో పోయిందట ఒక చాక్లెట్ కొనుక్కొచ్చి చిలు ఇక నేనయ్యా ఉన్నద ఆర్తం మరి పాప ఉన్నదా అంటే ఉన్నదీ ఇయాల పింఛన్ వత్తాందనీ ఇగ అట్లా మాట కలిసింది కానీ ఆమ్ మాట్లాడలే మాయరళ్
ఆహా
ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కానీ యా ఒకరోజు రెండు రోజులల్లా మనకి తరువాత మాట్లాడొచ్చులె అనుకున్న నిన్న మళ్ళా మా ఇంటి ముంద రోళూ వాళ్ళు ఉపనామం పెట్టుకున్నారు ఆమెవచ్చి పిలిసిపోయింది మా ఇంటికే పోలే మే మా ఆ ఇంటికి రాకుంటూ ఉండకు అంటే నేను, సరే వాళ్ళు రాకముందు పోయిట్ ఆడె తినొద్దాంవని నేను పోయేసరికి ఆయడన్నె ఉన్నారు వాళ్ళు ఓ అమ్మా గుండె తడుక్పోయింది పోయనానికి ఏమైనా ముచ్చట చె చెప్తున్నా ఏమో మా ఇంటికి రాలేదు వాళ్ళ ఇంటికి పోయి తిన్నారు ఏమన్నా మందులు పెడతన్నావా అని అంటారేమో అదే టెన్షన్ అయింది
ఉమ్
ఇందాకట టకటకా రెండు ముద్దలు తిన్నా సబ్లోకి వచ్చినాయ్ అట్టయింది కత మేము మళ్ళ అన్ననాడు అనొచ్చు లే అని సర్పెట్టుకునం
ఉహు
ఊమ్. మీ అన్యతో ఖతం నిన్ననే పెట్టిఉండ్రు నిన్న లాస్ట్ ఇగ
ఆ
అది తిన్న అసల్ ఒక బగారా చికెన్ ఒక పొద్దు పన్నెండింటికి తిన్నాం పన్నెంటికి దినీ ఎబ్బే ఏడఅరుగుతది అది బగారై మళ్లీ థమ్సపులు పెద్ద బాటిల్ తెత్తే నెనే నాలుగైదు గ్లాసులు తాగినా ఇప్ పిల్లది అన్నం తినకుండ నిన్న గింత తెలానం ఏతే ఇంత ది ఒక ముద్దంత తిన్నది అది థమ్స్ అప్ ల మిన్ బన్నది ఇగ తాగింది తాగింది పనుకున్నది
ఉమ్
ఇక నైట్ సర్ది అయింది ఇక ఒకటె అసలు లైట్ బంద్ చేతే భయపడుత్ తంది మమ్మీ డాడీ డి ఊగాదే కలవరిచ్చుడు సర్ది పెట్టింది కాగా లైట్ గా జ్వరం వచ్చి నట్టైంది
ఉమ్
ఊ ఇగ పొద్దుగాల్నే ఏం చెప్ టీ చీ సరపలు ఓసిన
ఆహా
ఈమ మగ పిల్ల ఏ ఇగ ఆడి కిఓయి వచ్చినావ్ కదా
అ
ఉమ్ ఇ టు బోనియారు ఏనద్దు ఎవ్వడోద్దు చుట్టలొద్దు అయినోడద్దు కాకపోతే ఏమైనా అయ్యవ అన్ ఉంటే జరిపోదు అయి అంటే పోతే పోరాదు నే అనుభవం నువ్వే చూసుకోవాలే చెప్తే ఇననపుడు చెవితో నే చూడాలే అని మా అత్త అంటంది
ఆహా
అది శుద్దుతిన్ మేం పోనాక మంచానే కూర్చున్నది అందుకే నేనే గునుకున్న సప్డీగా కూసున్నా
ఆహ
ఉ
యా వీళ్ళ పద్దతి ఉన్నది
అవునవును
ఇంకా ఆయన రెండు వేలు పని పోతాడు మొన్న వరంగల్ లో ఏదో పని ఉన్నని ఒక్క రోజు పోయరు కతం ఇంక నాకు నొప్పులు నాకు ఇ దెబ్బలు తాకినాయి నాకు నొప్పులు వాన్నాని పోట్లేయడం మళ్ళ
ఆ
ఏ వరంగల్ ఆగపో అటు బోయి రెండు మూడు వేలు కర్చు పెట్టుకోవచ్చు పెట్రోల్కు ఇటు వాటని పని వేషంద లేద గాని పైసలుతో బరదని గట్ ఇ మాది అంటే ఇల్లుల్ళ అవుతుంది ఎందుకు మళ్ళబ్ బదల పోడు ఎందుకు అదేదో ఇంట్లో తప్పులు అవ్వకుం ఆయన ఇష్టం ఆయనందరు నడపు పోతురు గాని
ఆ
ఏ ప్రస్తుతానికి అట్ట నడుతుంది కాగాని ఇక అసలు లేనప్పుడు కొంచెం ఇబ్బంది వె లే కాని ఇప్పుడు పాల ప్యాకెట్ అటు చక్కరకు అటు కూరగాయలలకు త వెళ్తాను
ఉ హ్మ్
అ గోడి కుడి బండ తపెడితే బెండకాయలు మూల గడి అక్కడ కూడాక్కడ ఒకటి మూడు నాలుగు చెట్లు మూలిసినయి పాలకూర అయితే రెండుసార్లు దింపిన
ఆహా ఆకూరల పెట్టాల ఆకూరల మంచిద కదా
మెంత కూర కూడా ఉన్నది అని ఇక దంపలే
మంచియా
పాలకూర తెంపి ఒక రోజు మంచిగా ఉన్నది ఇకల్ల మళ్ళీ ఒకసారి ఉంటే కూర మంచి లేదు ఒకటి ఒకటి ఉన్నది చేది ఉన్నదిని తిన్నదిడి యా ఇంకా బచ్చలు కూ అదే సుక్క కూూరగాయ ఉంటే మంచి ఉనుగాని ఏ మొన్న వత్తాంటే అమ్మ పెట్టింది కొన్ని గంజాలుగానే మూలవలే
ఆహ
గోంగర చెట్లు కూడా మలిచినయి ఇ ఇ చింతకాైపచ వెట్టి నూరు ఇ నిద
ఆ
పెడుతే అదే ఇంత డబ్బా ని పెడుదా దాన్న తాయం పోయిటుడ పోయి
ఆహ
తామడా పచ్చడి కూడా మూడు కిలోలు తీసుకొని అర కిలోని తీసి రెండున్నర కిలోలు పెట్టినా నిన్ననే రుబ్బిన అది కూడా ఈ పచ్చళయితే ఎట్టుండయి ఎండాకాలం అంతా
మరుప్పనే పత బాగుంట మా వరకుల నిన్న
పెట్టినా బాగానే రూబ్బించింది టిఫిన్స్గ అయింది ఇక మాకు చిన్న డబ్బా పెట్టించిింది
హ్మ్
ఇక మీకుందా పెడతదేమో
అదేహా మొన్న ఏరమైనావి ఉన్నాయంటే అత్తమ్మ ఎతింది కదా ఏదేదో అే అప్పుడు మంచిలు ఏనా సపడేకుడా అన్నిీ ఉన్నాయిలే కానీ చేస్తానికి
పడు పనిిన వెళ్ళపోయాాల
ఎన్నినట్టు అయితాన పెద్ద కయార కాని మరి కారం బాగున్నాయి కదా చింతమనం బాగు పడుతట్టున్నా అని చూసర అతాన్ని
కర ఆడి ఏ
కారమే ఉన్నాయి బాగా కారం ఉన్నాయి పెద్ద కారు కాబతే
కిలో అవి ఎన్నన్న చూసి దానికి కొంచెం డబ్బులు పావు కిలో అర కలో ఎక్కువేయాల్సింది పండు
మొద చేద్దా అనుకుంటాను కాని వెళ్ళిపోయినట్టటు అయితేనే ఏస్ప్పుడే కొ ఎందు వినా పోకల కన్నా అయితేనే గానీ
ఆ
హ
ఏం పని పోతరవాళ మీ దగ్గర
అ
ఏఫళ్ళ త ఆర్ మీ వొళ్ళు
ఏమున్నది మాస వాళ్ళు వాారికి తోటలేర పోతారు
హ
సోమాన ఫంక్షన్ ఉన్నట్టున్నది మాకు మొత్తమ్మ వేస్తుందిద్దరు కోనం పోదాం పోదాం అని అంటుంది
ఎక్కడ కట్ట్యాల సూర్యాపేట
గీర మల్లంపల్లి బడుతులే మే మొన్న వచ్చి మాకు కీర పెట్టలే పాచి కలర్ చీర
ఆ హా
ఉమ్ గా చీరే మళ్ళా అంత అంత కాని చీర తీసుక పెట్టాలి బదులుకి బదులే
ఆహా
అయ నలాడి అదే ర చీర ఒకటి ఉన్నది అదే పెడదాం అని చప్తన్న మామూలు చీర పెట్టి ఆ పిల్లకాన కూడా డ్రెస్స్ పెట్టి ఉమ్
పడుకున్నాడ మీ బుడ్డోడు
మా బుడ్డోడు వెళ్రట రండి రేండు పోయిండు పోయి ఇసుకలో అడత్తాండు ఎండలా ఎండలో గాలీ చింతకాయారు రాలింది కొంచెం కొంచం మజు మజదా పెరిదా ఎతున కిట్టతే అడకులన్నది పొట్టి తోటె
మాకా బాలే మొన మూడు సెట్లు దుడుత తా వినం ఎంతయి ఈసారి బానే అయింది మా ఇంటి ముందుటోళ్ళది కూడా ఉంది కాని ఇంకా వాళ్ళు దులుపలే
మా ఇంటి ముందు షర్ట్ కూడా ఉన్నది కాగానీ అద్దలు పుట్టలేరు పెద్ద ఎత్తుక ఎత్తున్నది చెషర్ట్లు కొట్టేద్దాన్ని చస్తాను ఎట్లుంటందో ఎట్లుంటదో
ఉమ్ దా ఇంకా బానే వెళ్ళింది ఇగ కొంచెం మంపుగా అనిపిత్తాంది అన్నలకు
ఉమ్ మాకు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు అ పావనని నీకు చేతది చూనావా అవును ఇప్పుడు శ్రావణ్ లేదు ఆళ్ళు మా ఇంటికన్నా చాలా మంది ఉంటారు ఎప్పుడై నానే రమ్మంటే ఇడికి వచ్చిరు వచ్చి ఇక టీ తా అంటే ఇగ అళ్ళు ఇళ్ళు తీర్తారు కదా తీర్ ఏ మేముంద నా వల్లనే అయిపోయింది అని వాళ్ళు మనష కింద మనషింద పెట్తారుద్దారు
ఉమ్ హు
ఉమ్ పెడితే అది కొంచెం అయితే డబ్బుల పెట్నా
ఆ
కా డైరెక్ట్ డైరెక్ట్ గా నీట్ గా మాట్లాడుతున్న
ఉమ్ హు
ఉమ్
నువ్ చేతవా మల్లా
నా దాంట్లో అయిపోయినాయి
ఉమ్ సరేలే
నిన్ననే అయిపోయినాయి
ఆహా
ద్దిన కానీ మళ కూడా కొత్త ట్రై దా ఉతానా చేయ్యలే కాల్ చేయిలు గుంజుతానేయ్ కదా వేరే వాళ్ళు ట టైమయినదిగా
ఆ
అ